హలో ఆ హలో హ్
ఉన్నారు
హ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సిస్టర్
బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదు తినేసి వాకింగ్ జేస్తూ ఉన్నానన్నమాట
ఆ మరి నైట్ వ్యూ ఎలా ఉంది.
హలో ఆ హలో చెప్పండి ఆ వినిపిస్తుంది. హ్ చెప్పాలి చెప్పల్ నేను తినేసి పిల్లలక్ పె పిల్లలకి పెట్టాను వాళ్ళు తిన్నారు ఇంకా మార్నింగ్ సెక్షన్స్ జరుగుతంది న్నాయి కదా సో పొద్దున్నే లేసేస్తారు కాబట్టి వాళ్ళు త్వరగా తినేసి త్వరగా పడుకొ పెెట్టేస్తాను నేను తినేసి ఇప్పుడే వాళ్ళని పడుకొనిబట్టినా ఇంకా నిద్రపోలేదు అంటే మీ ఏ జా అంటే సిస్టర్ నాయి నాకునిపిస్తుంది వినిపికుందా
ఆ
ప్పుడు
హలో లేండి లేండిడి ఓకే ఓకే ఓకే ఓకే
ఇప్పుడు వినిపించట్లేదా
ఆ లేదు లేదు
ఓకే ఓకే ఓకే ఉ
చెప్పండి
ఇంకా ఇంకా ఏంటి ప్లాన్స్ ఏంటి ఎక్కడికి యెళ్ళారు ఇవి ఇప్పుడు ఏదన్నా మీకు డ్యాన్స్ వచ్చా సిస్టర్ రేపు
ఏదో అలా లేదు లేదు స్కూల్ డ్రస్లు లేదు కాలేజ్ డ్రెస్లు అయితే చేస్త తను ఆ మళ్ళీ నా నేను వచ్చి డిఈడ్ డిఈడి చేశాను. డీఈడ్ లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ అని కానీ నా ఫ్యామిలీ పర్పస్ తో నేను ఫ్రెండ్స్ ఎవ్వరు ను యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఎంతో తేల్స్గా సమాజం ఎలా ఉందో సో నేను వాళ్ళతో కొంచెం దూరంగానే వుంటున్నాను. ఓన్లీ లేడీస్ ద ఫ్రెండ్స్ తోనే ఉన్నా అది అక్క మన్న మనది. కాబట్టి అని ఒక నమ్మకుంటే ఖచ్చితంగా నేను ఎంతవరకైనబోతాను నా ఫ్రెండ్స్ తో
అంటే మీరు కల్చర యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట
ఆ
ఆ హ్యాపీనెసే కదా అవన్నీ మెమోరీస్ కదా ఇప్పుడనా మనము తలుచుకున్నప్పుడు ఫేస్ మీద స్మైల్ రావాలన్నమాట
మనము కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో ఇలా ఉన్నాం. కదా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా
ఆ అదొక మెమరీ బాగుంటది ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మంచిగా నేను మొన్నగాక మొన్న చిన్నపిల్లగా ఉన్నా ఇప్పుడు మ్యారిజ్ అయి స్టేజ్ కోచ్చ అట్లాంటుంది మరి ఆడపిల్లలు ఈజీగా ఎదిగిపోతు తిన్నారు
నేనైతే స్కూల్డడ్ స్కూల్ డ్రెస్లో కాని కాలేజ్ డ్రెస్ లో కాని డ్యాన్స్ అనేది వేయలేదు ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు కాబట్టి అక్కడ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము కానీ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ కానీ మా పేరెంట్స్కి కొంచము మధ్యతరగతి కుటుంబంకదా సో అందుకని కాలేజ్ ఫీజులు కూడా గవర్మెంట్ స్కూల్ స్కూల్లో చదివేవాళ్ళం గవర్మెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ లో చదివాం మేము ఇంకా ఉమ్ అంతే అంత ఇది లేకపోవడంతో వాళ్ళు అదర్క్టివిటీ కిడ్స్ కి ఏమి పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా పోయింది నాకు నాకు ఇప్పటికి డాన్స్ అంటే ఇష్టమో ఏదో చేస్తా ఉంటాను కు ఉప్పు గంతులు పిచ్చి గంతులు అవన్నీ వేస్త అ అంటున ఆప్పుడప్పుడు
ఊ
మీకు భరత నాట్యము ఇది కు కూచిపుడి క వాలీ
అలాంటివంతా ఏం తెలిదు నాకు అసలు నేర్చుకుంటే బాగుంటది లైఫ్ లో మనం అంటూ ఒకటి నేర్చు కున్నామా అయే అ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటే ఇప్పుడు కూడా సంక్రాంతి టైమ్లలో ఊర్లో ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తాము అంటే గేమ్స్ అంటే ఒక అంటే ఆ రోజుటికి ఆ రోజుటికి మర్చిపోవాల్సింది అంతే
గేమ్స్ అంటే గేమ్స్ అంటే గర్ల్స్కి అప్పుడు ఏమి ఖోఖో ఆడిపి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ బాల్
ఆ లెమన్ స్పూను చైర్స్ ఇట్లాంటి ఉంటాయి కదా కొన్ని ఖచ్చితంగా పేడుతుయి మా ఊర్లోతే పార్టిసిపేట్ చేస్తారు బాగానే ఉంటుంది సంక్రాంతి కూడా
ఆ సో సో మీరు కూడా లెమన్ స్పూన్ గేమ్ ఆడారు అనమాట
ఆ లెమన్ స్పూన్ ఆడను చైర్ ఆడను మళ్ళీ పై కబడ్డీ అన్నిట్లో
విన్ అయ్యారా
విన్ అయ్యాం విన్ అయ్యాం స్కూల్ డేస్ లో కూడా క కబడ్డీ ఆడినాం విన్ అయ్యాం నాకు వచ్చి ఆ క్రికెట్ గురించి చాలా ఇంట్రెస్ట్గా నాకు అసలు తెలియని కూడా తెలియదు ఎలా ఆడాలో తెలిదు అంటే ఇప్పుడు సమ్మర్ లో మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కదా ఆ ఆ మ్యాచెస్ అలా ఏది ఎట్లా అనేది కూడా నాకు తెలియదు అసలు కానీ క్రికెట్ ఆడితే ఒక లేడీ పర్సన్ క్రికెట్ ఆడితే చాలా అంటే చాలా అది ఆ పెద్ద ఇంత మాట అది అంటే చాలా వరకు ఆడరు కదా అంటే అబ్బా అమ్మాయి మ్యాచ్ ఆ ఆ గెలిచింది. కదా అదే అప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నారు. అట్లా మన మన లాంటి వాళ్ళు వే వెళ్లి ఆడుతే గాని ఇంకా వేరే లెవల్ ఐపోతుంది అట్లా ఎందుకంటే ఆ ఎందుకంటే అందుకు ఆ ఒ పేరు కోసం అన్న లాంటి వాళ్ళు కూడా ఏదు పెద్ద ఎదుగుదలతో కూడిపోతారు మళ్ళా
అవును అవును నిజం ఉమ్ అప్పుడు
ఏది చిన్న చూపు చూడకూడదు నా
అప్పుడు ఆటోమేటిక్ గా రెక్స్పెక్ట్ టు అవన్నీ ఆ
ఆ ఏమి లేకపోయినా అబ్బా అమ్మాయి చూడు ఒక అబ్బాయి లాగా తనకు తాను ఒక సెక్యూరిటీ గార్డ్ తనకు తాను చాలు ఇంకెవ్వరు వద్దు ఆ అదొక్కటే సెల్ఫ్ రెస్పెక్ట్ అట్లా అది ఉండ కదా మనకు మనదైన ఓకే నేను బతకగలను నాకంటూ బ్యాడ్ నేమ్ లేదు నేను నాకంటూ ఒక్కటి ఉంది అది నా కాళ్ళ మీద నేను నిలబడతా అన్నది ఒక్క మాట కోసం అదొక సేఫ్ కాబట్టి కానీ ఎవరు సపోర్ట్
కరెక్ట్
సరే ఇంకా మీరు
పోయి నా ఏజ్ కి మళ్ళీ రాదు కదా
మళ్ళీ రాదు అంటే గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా గుర్తు చేసుకుంటే మెమోరీసే కదా ఎప్పటికీ నేను కూడా నేను ఎక్కువగా నేను ఖోఖో ఆడేదాన్ని ఖోఖో అంటే ఇష్టం నాకుప్పుడు
మ్...
మీకు ఇంకోటి తెలుసా బాలు ఒక బాలు దేని ఇనుము ఇనుములో ఉంటుంది బాల్ టైపో దాన్ని ఇలా పట్టుకొని ఇలాపట్టుకొని గురిచూ చేయ్యాలన్నమాట అది ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అన్ని కిలోమీటర్లు టేపేర్చుకోనీ సార్ దానికి పేరు నాకు ఐడియా లేదు త్రోబాల్
ఆ.. ఆ..
ఆ త్రో బాల్ ఎప్పుడన్నా వేసారా నాకు అది, అప్పుడు అది పట్టుకోవడానికి కూడా నాకు అసలు కాదు అంత వెయిట్ ఉండరు ఇంకా బోర్ వేయస్
ఫుట్ బాల్ కన్నా హ్యాండ్ బాల్ నే చాలా ఈజీ త్రో బాల్ ఎలాగో మనం ఆడతామో త్రో బాల్ అనేది పైకి వేస్తాం హ్యాండ్ బాల్ అనేది చేత్తో వేస్తాం ఆ సారీ త్రో బాల్ అనేది కాళ్తో కొడతాం హ్యాండ్ బాల్ చేత్తో వేస్తాం పై దానికి దీనికి రెండు చిన్న డిఫ
చేత తో వేస్తారు బట్ అది వెయిట్ ఉంటుంది కదా
అవును
అది అంటున్నాను అంత అవె అది ఎత్తెదానికే మనకు అంత వెయిట్ లేదో ఇంకా దాన్ని ఎత్తుకోని ఇంకా దూర్ మెయ్యాలంటే
కానీ లేడీస్ గేమ్ ఆడితే తే... అంటే చుట్టుపక్కల కూడా మారి మ్రొగిపోయే పేరు ఉంటుంది కానీ సపోర్ట్ సబ్ పుట ఒక్కటే మా అన్న సమాజం అలా ఉంది మరి పైగల సమాజం లాగా ఉంది ఎలా ఉంటుంది మరి అట్లానే ఉంటుది అంటే పెద్ద పేరుకే పెద్ద పెద్ద సిటీలు సిటీలు అంటారు కానీ పెద్ద విలేజ్ లోళ్ళె బెస్ట్ హ్యాపీగా బతుకుతున్నారు
అవును
మ్
మ్
మరి రీసెంట్ గా మా ఫ్రెండ్ ఆ నేను జాబ్ చేసే దగ్గర వచ్చి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి మ్యారేజ్ చేసుకున్నార అనమాట అమ్మాయెమో పెద్దది అబ్బాయేమో చిన్నోడు అ
అంటే ఇక్కడ లైఫ్ కి లైఫ్ లవ్ అంటే ఓన్లీ ఏజ్ ఆ ఇవి చూడ్డడం లేదు సిస్టర్ ఇప్పుడు
చూడురు అని కనీసం ఆలోచిచ్చాలి కదా అబ్బా చూసె వాళ్ళు ఏమనుకుంటారు ఎలా ఉండాలి ఎలా తల ఎత్తుకొని తిరగాలి అనేది ఒక్కటి ఉంటుందిమ్మా అది మనకు ఒక రెస్పెక్ట్ అది ఆ రెస్పెక్ట్ బాగొట్టుకుంటే ఎలాగా
మ్.. అవును
దగ్గకు వచ్చి షాపింగ్ చేసా ఎలా ఉంటుంది
ఇద్దరు
ఆ ఈ రోజు
ఓకే. మ్..
వాట్సాప్ నేనైతే చూడగలలేదు
చూడు లేదా
లంచ్కి వెళ్ళిపోయి చూడలేదు ఉం
అ
కానీ గ్రేట్ అసలు నేనైతే కానీ తలా ఎత్తుకొని తిరికిందిలేేను అసలు అక్కడికక్కడ మానేసి మా ఊరు వెళ్ళ పోయింట నన్నీ
అంటే వాళ్ళు అనుకుంటారు అరే మనము లవ్ చేసుకున్నాం పెళ్లి చేసు న్నామో మేమేం మిస్ చేసుకోలేదు అన అని అనుకోని ఉంటారు
కరెక్టే కానీ మనకంటూ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ కోసమైనా మనం గిల్టీ ఫీలింగ్స్ ఉంటుంది మనకి
అవునవును
ఆ వాళ్ళకి రెస్పెక్ట్ ఇపోతే ఎలా వాళ్ళ దగ్గరనే కదా వర్క్ చేసింది
ఉం
ఇంతనే అమ్మా నాన్నకి రెచ్ పెక్ట్ ఇస్తాం కదా లా మనల్ని బయ కూడా చూస్తున్నారు కదా చూసుకుంటున్నారు కదా అదేలాగ ఒక పెద్ద ఆయిన అంటే మనక ఆయన దగ్గ ందరూ వచ్చినప్పుడు ఆయనే కదా ఎ టు జడ్ చూస్ ది ఆయన కళ్ళ గొప్ప అలా చేస్తె ఎట్లా
మనకి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా సో వాళ్ళ తర్వాత ఇంక్ వావ్
చదువుకున్నప్పుడు సార్ వాళ్ళు జా చేసేటప్పుడు ఆఫిస్ ఉన్నయ్ ఉం వాళ్ళఎంత బ్యాట్ పర్సన్ అయినా అవ్ మనం సేఫ్ గా ఉంచుతున్నారా లేదా అనేది మనకు కావాలని అలా వద్లేయలేదు ఆ పర్పస్ లో అందుకనింటున్నా చెప్పని సిస్టర్